హలో
చెప్పు
ఏం చేస్తున్నారాండి ఆ వినిపిస్తుంది.
నేను బయటక వెళ్దామని చూస్తున్నా మీరు
నేను బయట వర్షం పడుతుంది. చూసుకుంట నిల్చున్న
ఆస్వాదిస్తున్నారా.
అలాంటిదే అనుకోండి.
వర్షం పడుతుందా. మరి బాగా
ఆ బాగా అంటే ఎక్కువేం పడతలే గానీ లైట్ గా పడుతుంది.
లైట్ గా
మీ సైడ్
మా సైడు పడుతుంది. కొంచెం కొంచెం అట్లా పోయి ఒక చాయ్ తాగేసి వస్తే ఇ వెదర్ కి మస్తు ఉంటది. ఈ వాతావరణం ఆ
మరి ఎళ్ళద్దా
ఎళ్తాం మా ఫ్రెండ్ ఒక ఆమె రెడీ అయితుంది ఆమె రెడీ అయినాంక ఎళ్తా
అవును అండి వర్షంలో ఛాయ్ ఐస్ క్రీమ్ ఇంకా బావుంటాది వర్షంలో
వర్షంలో ఐస్ క్రీమ్ నైస్ టేస్ట్ అండి
థ్యాంక్ యూ మీరు ట్రై చేసిర్రా ఎప్పుడన్నా
లేదండి నాకు వర్షంలో నానితేనే ఫీవర్ వస్తాది ఇంక ఐస్ క్రీమ్ తింటే ఇంకా బెడ్ మొత్తం కంప్లీట్ ఇంకా బెడ్ రెస్
ఓ నేను చాలా సార్లు తిన్నా బావుంటది ఐస్ క్రీమ్ వర్షంలో
ఊహూ
ఏం చేస్
మీ కాలేజ్ లో ఎప్పుడన్నా తిన్నారా అండి మరి వర్షంలో
ఆ కాలేజ్ లోనే తిన్నా ఇంటి దగ్గర ఉంటే తిననివ్వరు అని
ఆహా
తిడతారు వర్షంలో ఐస్ క్రీమ్ చల్లగా అని
ఆహా
నేను తింటే మా ఫ్రెండ్ ఊకే తిడుతుండే వర్షంలో ఐస్ క్రీమ్ ఏంది అని
కేరింగ్ అండి అది కేరింగ్
నాకేం కాదు వర్షంలో ఐస్ క్రీమ్ తింటే ఆమెకు ఫీవర్ వస్తదని ఇగ నాకు కూడ వద్దని చెప్తుండే
మీకు ఆమె మీద కేరింగ్ ఎట్లా ఉంటందో ఆమెకి మీద అట్లా ఉంటది మీకు ఉందో లేదో మరి ఆమె మీద కేరింగ్
హలో
హలో
విన్పిస్తుందా
ఆ విన్పిస్తుంది మీకు విన్పియ్యట్లేదా
ఇందాక వినిపీలే
అది కేరింగ్ అంటారండి మీకుందో లేదో ఆమె మీద కేరింగ్ అంటున్నా
ఉంది ఎందుకు ఉండ
మీరు ఎప్పుడన్నా కేర్ చేసిర్రా ఆమెని
ఆమెకే తెల్వాలి అది
అదే నువ్వు చెప్పు నాకు నాకే ఆమెకు ఎట్లా తెలుస్తా ఇప్పుడు మీ ఇద్దరూ ఎట్లున్నారో నాకు ఎట్లా తెలుస్తా అరే చెప్తారండి చెప్తే కదా నాకు కూడా తెలుస్తాది ఆమె ఆ పిల్ ఆం పాపం ఆ పిల్ల నీకి ఇప్పుడు కేర్ చేసింది వర్షం లో ఐస్ తుమ్మితే సర్ది అయితది ఆర్ ఫీవర్ వస్తది అని చెప్పేసి
ఆ మరి నేను కూడా వర్షంలో నానోద్దని చె తా నేను కూడా కానీ నా మాట యినది
ఇది మరీ బావుందండి వర్షంలో నానద్దు అని చెప్పేసి ఆమెతోటే మీరు వర్షంలో పొయ్యి ఐస్ క్రీమ్ తింటారు
బాన్
ఆ మీకు చెప్పిన నేనే ఏమన్నా నేనే ఏం అట్లా పోను
ఏంటి
అట్లా పోను నేనేం పోను అట్లా
మరి వర్షాంలోలా ఆమె లేనప్పుడు మీరు ఐస్ క్రీమ్ ఎప్పుడు తిన్నారండి చెప్పండి
ఏమో తిన్నాయిగ
ఆహా లాజిక్ లాజిక్ మిస్ అయినావ్
మీకు చెప్పలే నేను ఆమెతోని పోయినా అని
ఓ న ఆమెగ్రన్స్ మంటున్నా కదాండి మీరు చెప్పింది నాకు
అవునా
అవునండి
ఆమె షాప్ దగ్గర ఉండే నేను అట్లని వర్షంలా పోయి ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చినాం మళ్ళా
ఓహో అమెను అక్కడనే వదిలేస చీర అయితే
కాదు మళ్ళీ వచ్చినా ఎందుకు వదిలేస్తా
ఆహా ఏమో మరి
ఉ
కంచం సైకో క్యాండిడేట్ లేక ఉన్నారండి మీరు ఐస్ క్రీమ్ లో ఈ వర్షంలో ఐస్ క్రీమ్ అంటే కొంచెం వింత మనిషి తాగా అనిపించి
తింటా కాదు మస్తు మంది తింటా
నాకు ఫస్ట్ టైమ్ వింటున్నా నేను అసలు
చాలా మంది తింటారు బిక్కే తెలియి
మీ జూనియర్స్ వాళ్ళంతా బాగుంటారా మరి మీతోటి
ఆ బాగుంటారు మా జూనియర్స్ మంచోళ్ళు
వాళ్ళ కోసమన్నా కాలేజ్కి పోవాలనిపిస్తుంది కానీ పోలేను
ఆ ఓహా కాలేజ్ లో నీకు మెమొరేబుల్ మూమెంట్ ఏంటండి
ఏం లేదండి
అరే అన్ని ఇయల్స్ కాలేజీ లో చదివి అన్ని చదువుకుంటంది
అవన్నీ చెప్పాలంటే ఎట్లా
చాలా ఒక రెండు చెప్పండి ఇప్పుడు
రెండా
అంటే అ అందు అ అందులో మీకు ఏదో ఒకటి మె మెమోరీ అనేగానే మీకు ఒక ఫస్ట్ తాట వస్తుంది కదండి అది చెప్పండి
చెప్పలేనుండి
సరే సెకండ్ థర్డ్ చెప్పండి
సెకెడ్ హడు సెకెండ్ చాలా ఉన్నాయ అని చెప్పిన కదా ఫస్ట్ రెండు పిక్ చేయమంట అట్లా ఎట్లా చేస్తాను
సరే ఇందాకలా మీరు ఒక ఫ్రెండ్ అన్నారు కదా ఆ ఫ్రెండ్ ఏ ప్లేస్లు ఉంది ఫస్ట్ ప్లేస్లు ఉందా సెకండ్ ప్లేస్లు ఉందా
మెమరీ అంటేనే మొత్తం ఎనా కలిసే పోతాం కాబట్టి అన్నిట్లు ఉంటది
ఆహా నైస్ ఆన్సర్
థ్యాంక్ యూ
మీరు చాలా తెలివితో సమాధానం చెప్తున్నారు.
ఉండాలి గా మరీ
ఊహు
మీకు మీ కాలేజ్ బాగుంటదా మరి
ఆ
మీ కాలేజ్ బావుంటదా
మా కాలేజ్ బావుంటది
ఎట్లుంటాది
ఎట్లుంటాది కాలేజ్ కాలేజ్ లెక్కనే ఉంటది అక్కడా ఫ్యాకల్టీ ఉంటరూ వాళ్లూ వాళ్ళకి సబ్జెక్టింగ్ రాకుండా కానీ క్లాసెస్ చెప్తరు మాకు ఒక మేడం ఉంటుండే మ్ ఆమే ఎస్ఎస్ సబ్జెక్ట్ చెప్తుండే ఆమే డ్యూ టూను డూ టూ డూ టూ అని అంటదీ క్లాస్ మొత్తం నవ్వుతుండే తెలుసా అసలూ
అయ్యో అట్ల అనొద్దు కదండి ఫ్యాకల్టీని
అనద్దు కాకపోతే అదొకా ఫన్ను ఇంగా క్లాష్ మొత్తం ఫుల్ ఎంజాయ్
చాలానే మెమరీస్ ఉన్నట్టున్నాయిగా క్లాస్ లో
ఫుల్లు మెమోరీస్ ఉన్నయ్ ఇంగ మా ఫ్రెండ్స్ అయితే మా నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటరూ అంటే ముగ్గురం మొత్తం మేమూ ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటరూ అయితే నేను ఒక రోజు వాళ్ళతోటి మాట్లాడలేనండి. అంటే గొడవయింది మాకూ చిన్నగా
ఉ
మాకు ఆ గొడవ అయినప్పుడు నేను వేరే ప్లేస్ లా కూసున్నా వాళ్ళిద్దరు వేరే ప్లేస్ లో కూసున్నారు ఆ రోజూ వాల్లా మేడం దెగ్గర బుక్కయిర్రు అరే బుష్ ఆ పీరియడ్ మొత్తం లోవడే ఉన్నారు వాళ్ళిద్దరు నేనేమో ఎంజాయ్ చేస్తున్న వాళ్ళ దగ్గరుంటే నేను కూడ బుక్ అయ్యేదాన్ని
తప్పిచ్చుకున్నారుగా మీరు
నేనుంటే ఇంకామె ఎక్కువ ఆ టార్గెట్ చేస్సున్నాం మల్లి ఇంగా ముగ్గురిని
చూసారా మీరు ఉండొద్దనే వాళ్ళు పక్కకు కూసుర్రు మీతో పాటు కూసొ పద మరి
లేదు ఆ రోజు గొడవైంది కాబట్టే వాళ్ళు అక్కడ కూసున్నారు అందుకే బుక్ అయిర్రు నా తోటి గొడవ పెట్టుకోవద్దు
త్తదని తెలిసే అట్ల పక్కకుపోయిర్రు అన్ అంతే
మళ్ళా అది కూడా నవ్వుతనే ఉన్ నిళ పెట్టినా కానీ నవ్వుతనే ఉన్నారు వాళ్ళని చూసి నాకు నవ్వొస్తుంది నన్నేడ లేపుతదో అని చెప్పేసి నేను అయితే పక్కక్ ఓ ఆల్ దాచుకుంట కూర్చున్నా ఇంకా
అయ్యో ఇంకా ఇంకా ఏం మెమరీస్ ఉన్నాయి మీ కాలేజ్ లో మీకు?
మా కాలేజ్ లో మెమరీస్ అంటే గేమ్స్, గేమ్స్ మ్
బెస్ట్ మెమోరీ
బెస్ట్ మెమోరీ ఏంటంటే, ఏం లేవు బెస్ట్ మెమోరీస్.
సరేలే
ఏంటి సరేలే?
ఇంకా మీ కాలేజ్ లో ఈవెంట్స్ అయితాయ ఏమన్న?
అయితాయి అప్పుడప్పుడు మా కాలేజ్ లో నాకు బెస్ట్ మెమోరీ ఏంటంటే,
మ్
ఆ ఖోఖో నేను యాక్చువల్గా ఖో ఆడతా.
మ్
ఆ ఖో కప్పు ఫోర్ ఇయర్స్ గా గెలిపిస్తనే ఉన్నాం. అదొకటి బెస్ట్ మెమోరీ. మళ్ళా ఇంకోటి ఏంటంటె మా ఫ్రెండ్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ వరకు నాతోటె ఉంది అది ఇంకోటి
ఒ అంటే ఇప్పుడు లేదా?
ఆ
ఇప్పుడు లేద?
ఇప్పుడు ఎక్కడండి ఆమె కాలేజ్ అయిపోయింది ఆమె ఖాళీగా ఇంట్లో ఉంటుంది నేను మాయగా నేను ఇక్కడకి వొచ్ చేసిన హైదరాబాద్ కి
ఓ ఓ
కలుస్తామేమో మల్లి
కలుస్తారు లేండి మళ్ళీ
మీరండి?
నేను నాది కూడా కాలేజ్ అయిపోయింది. ఖాళీగా ఉన్న ప్రస్తుతానికి.
సరే అండి నేను మళ్ళీ మాట్లాడతా బాయ్.
ఆ సరే అండి